హలో
న్నావా
ఆ బాన్ననూ నువ్ బాన్నవా
హ్మ్ బోన్నాను ఏం చేస్తున్నావు్
తినేసి బాగా తిరుగులాడుతున్న
అవునా
హము హ్మ్
నేను కుుడా అంతే ఇప్పుడే తిన్ననా అట్లా బైట కోచెప్పు ఓహ తిరిగి ఇప్పుడే వచ్చి కొద్దిసేపు అట్లా పండుకున్న హ హ
అవునా
చేసిన పండుకుంటాను
ఓకే హ్మ్ ఇంగ నేను సాయంత్రం మ అట్లా మా ఫ్రెండ్స్ అట్లా వస్తే డీమాటికి పోదాం అనుకుంటాన్న
అవునా అయితే నేను కూడా ఒక అంటే నేను చానా కొనాలి ఇంకా
అవునా రండైతే పోదాం
ఆ ఆ పోదాం పోదాం
ఉ ఇంకైనా డిమార్ట్ లో మంచిగా అన్ని దొరుకుతాయి కదా
అవునవును డి మార్ట్ లో అవి బాటిల్స్ ఎంత బాగుంటాయో
ఆ బాటిల్స్ కలెక్షన్ ల ఆ చూస్తు అదేంది పెట్టిండే పెడతాంటారు బాటిల్స్ మాత్రం మళ్ళీ అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని పెడతా ఉంటారు
అవును అది డ్రెస్సులు కూడా మంచి మంచి బ్రాండ్స్ మోడల్స్ కూడా ఉంటాయి దాంట్లో
అవును అసలు బాంటాయ్ ఇంకా తినుబండారాలయితే ఇంకా చాలా ఉంటాయి కదా
ఆ తినుబండరలలో ఇంకా ఆఫర్లు ఉంటాయి బాగా ఉహు తినేటివి ఆఫర్స్ ఉంటాయి బాగా కొనుక్కోవచ్చు దాంట్లో డిమార్ట్ లో
అవును ఇంకా అయితేకిన నా కు డీమార్ట్ అంతా షాపింగ్ అంతా అయిపోయి నుంచి ఆడ బైట ఐస్ క్రీమ్ అవి పెడతారు కదా ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ అవి
ఆ అవి బాగుంటాయి కదా
ఆ బాగుంటాయి నీకు కూడా ఇష్టమేనా అవునా ఉ
ఊ
అయితే ఇంకేంటి మరీ విశేషాలు
మళ్ళీ ఇంకా డిమార్ట్ లో బాగా తిరిగి డ్రెస్సులు ట్రయల్ వే చేసి ఫొటో తీసుకొని వచ్చేయచ్చు ట్రయల్ రూమ్ లో తీసుకోకుండా కూడా
ఊ
చాలా మంది షాపింగ్ కి అట్లే వెళ్తారు తెల్సా దానికోసమే వెళ్తారు
మీకు ఫొటోస్ అంటే ఇంట్రెస్టా
ఇంట్రెస్టే కానీ ఎక్కువ దిగను చాలా తక్కువ
అవునా
ఆ మరి మీరు
నేను కూడా తక్కువే అబ్బా మరి ఎక్కువ అట్లా ఏం లేదు గాని తక్కువే
ఉ
ఇన్స్టాగ్రామ్ బాగా యూస్ చేస్తారా మీరు
ఏమి
ఇన్స్టాగ్రామ్ బాగా యూస్ చేస్తారా
బాగా యూస్ చేస్తారా మీరు
బాగానా ఆ చేస్తాను బాగా రీల్స్ అన్ని చూస్తా ఉంటాను వావ్ ఉమ్ చూస్తా అంటా
ఆ అట్లే కానిండి
ఇస్తారా
ఆ పోస్ట్ చేస్తారా మీరు
పోస్ట్లా ఆహా లేదు లేదు పోస్ట్ లేం చే్యను ఊరికే ఎప్పుడైనా ఎవరికన్నా బర్త్ డే ఉంటే పెడతా అండి కానీ ఈ మధ్య విషస్ చెప్పడమే బాగుంటుంది అనేసి ఇంకా విషేస్ ఒకటిే పెడతాను. ఇంకా బర్త్డేది స్టోరీ ఎప్పుడు పెడతానంటె మన్న వాళ్ళు కేక్ి పిలిస్తే కేక్ పంపిస్తే అప్పుడు పెడతాంటారు.
ఆ
మీరు
అవును నిన్న మన ఒక ఆ చూస్తూ ఉంటా బాగా రీల్స్ చూస్తుంట ఇంకా పోస్ట్ ఎమ్ చేయను స్టోరీస్ పెడతా అంట అప్పుడప్పుడు
అవునా
అవును నిన్న ఒక మన క్లాస్ అమ్మాయి ఉం మన క్లాస్ అమ్మాయి బర్త్డే ఉన్నింది కదా నిన్న
ఆ ఆ ఆ
మీరు పెట్టారా స్టోరీ నేను చూడలేదు అనుకుంటా మర్చిపోయినా నేను అయ్యో అవునా
నువ్వు కూడా పెట్టలా కదా
ఆహా నేను పెట్టలా
ఇంకా ఊరికే విషెస్ ఒకటి చేసింది నేను
నేను అంతే సేమ్
ఆ మనస్ఫూర్తిగా విషెస్ చేస్తే చాలు అనేసి ఉమ్
అంతేలే ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ ఏద్దామా అందరం మనకి క్లాస్ వాళ్ళ అందరూ గర్ల్స్ అందరూ ట్రిప్పు ప్లాన్ చేద్దామా
ఆ వెద్దాం చెప్పండి మీరే ఎక్కడికి వె వెళ్దమో
తిరుమల కానీ అలా పాండిచేరి కానీ బీచ్
పాండిచేరి కూడానా
అవును బీచ్ వైపు బాగుంటుంది కదా ఆ
అవును బీచ్ వైపు చానా బాగుంటుంది. మ్
అవును. ఇంకా ఫొటోస్ కూడా దిగాలంటే చాలా ఇష్టం నాకు బీచ్ దగ్గర చెప్పాలి అండి. బీచ్ దగ్గర ఇంకా ఫొటోస్ దిగాలంటే భలే ఇష్టం నాకు.
అవునా నేనైతే గినా అ నీళ్లల్లో బలే పొర్లుతా తెల్సా
అవునా
హ్మ్ బాగా పొర్లి పొర్లి ఆడేస్తా ఉంటాను. ఇంగ పిల్లోళ్ళు గా నీళ్లల్లా వాళ్ళ మీదిక్ అన్ని నీళ్లు చల్లేస్తాను.
హ హ హా నేనైతే మంచిగ ఆడుకుంటా. ఆ
అవునా?
మే ఆ ఆలల వస్తాటాయి కదా అల టచ్ చేయకున్నా అట్లా పరిగెత్తుకుంటా, ఆడుకుంటా, ఉంటా.
అవునా మ్ మీరు బాగా తెలివైనోళ్ళు.
ఏం తెలివైనోళ్ళు?
అంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని
అది కూడా నిజమే. మ్
తిడు అవున్
మళ్ళీ వెనక్కి తిరురు చూస్తే అదే వెనక్ క్కి తిరిగి చూస్తే ఏమన్నా ఎంజాయ్ చేసామా అన్పిస్తుంది. అందుకే ఏ మూమెంట్కి ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండాలంతే
అబ్బో భలే చెప్పారే
ఆ నిజమే కదా
ఆ అదిగ వేకి
మ్... చెప్పాలి మీ ఇంట్లో అందరు బాగున్నారు?
మ్
హాయ్ ఇంట్లో అందరు బాగున్నారా?
ఆ బాగున్నారు, మీ ఇంట్లో? బావున్నారా అవును మీరు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏం చేస్తంతాటారు? మీరు?
ఫ్రీ టైమ్ లోనా? ఏం చేస్తా ఊర్కే ఫోన్ చూస్తూ ఉంటాను.
ఊర్కే ఫోన్ చూస్తూ ఉంటావా
వల్లీ ఇంకా హేమన్ హేమన్ సాంగ్స్ వినుకుం ఉంటా ఆ ఏమనా బుక్స్ చదవడం ఏమైనా బుక్స్ చదవడం కానీ అట్లా
ఓ అవన్నీ కూడా చేస్తాంటారా హ
కొన్ని కొన్ని సార్లు మూవీస్ చూస్తాం
మూవీస్ కూడా చూస్తారా మీరు
ఆ మరి మీరేం చేస్తారు ఫ్రీ టైమ్ లో
ఫ్రీ టైమ్స్లో నేను వులేన్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో ఏదో ఓక్కటి ఏమైనా ఎప్పుడైనా అల్లుతా అంటాం వులేన్ థ్రెడ్ ఉంటుంది కదా
ఓహో
ఆ అది క్లోజ్ఆ వర్క్ ఏదో చేస్తారు కదా క్రా చెట్టో ఏదో అంటారు అయినా అట్లా చేస్తాంటనుు
ఇంకేం లేండి మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి
ఉమ్
మంచి స్కిల్స్ ఉన్నాయి మీకు
మంచి స్కిల్సా ఏమి స్కిల్స్వన్నీ అంటే ఊరికే మన వరకు మనం సాటిస్ఫాక్షన్ అంతే అండి
కూడా ఒక స్కిల్లే కదా
ఏది
ఇప్పుడు మీరు చేస్తాంది కూడా ఒక స్కిల్లే కదా అంటున్నా
ఆ అవునండి
అమ్
ఇంకేం మరి
చెప్పాలండి ఇంకా అల్లుతున్నారా
అవా ఆ అల్లుతూ ఉన్నాను ఇంక ఐదు అయిపోయి తన్
అయినాకు ఎక్కువసేపు పడతది కదా నాకు తెల్సి
ఆ అవునూ చాలాసేపైతుంది
ఉమ్మ్
ఇ
సరే అండి బాయ్ సరే ఉ బాయ్
ఆ బయ్